హలో
హలో
హాయ్ బాన్నార
ఆ బాగున్నా నువ్వ ఎలా ఉన్నావ్
ఉ బానే ఉన్నా ఏం జేస్తున్నావ్
ఏం లేదు
అవునా సరె తిన్నావ
ఆ తిన్నా అండి నువ్వు
ఆ తిన్నా నే
ఎ కా ఏం సంగతులు
చెప్పాలి ఈ డెయిలీ లోటల్ ఎలా స్టార్ట్ అవుతది
ఎంలేదు మార్నింగ్ సిక్స్ థర్టీ కి లేస్తాను ఫస్ట్ కొంచెం వాటర్ తాగి ఫ్రెష్ అవ్ కానీ
ఉమ్ అవునా ఎక్సైజ్ చేస్తావా మార్నింగ్
ఆ అవును కొంచెం వాక్ కిన్ లేక లైట్ ఎక్సైజ్ చేస్తాను హెల్త్ కి మంచిది కదా
ఆహా మళ్ళీ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తావ
ఆ బ్రేక్ఫాస్ట్ చేస్తా మిస్ మిస్ చేయను ఆ యుజ్వలి ఇడ్లీ దోశ లేకపోత్ తి ఓట్స్ తింటాను
అంతే అవ్వే తింటా ఇంకేమున్నాయ్ బ్రేక్ఫాస్ట్ తర్ డైరెక్ట్ వర్చ్ స్టార్ట్ చేస్తావా
ఆ అవును ఆల్మోస్ట్ ఫస్ట్ ఈమెయిల్స్ హలో
ఆ చెప్పు చెప్పే
ఆ ఆల్మోస్ట్ ఈమెయిల్ చెక్ చేస్తాను తర్వాత టాస్క్ ప్లాన్ చేస్తాను
ఓహో వర్క్ ప్లానింగ్ ఇంపోర్టెట్ కదా అసలు
అవును ఎగ్జాక్ట్లీ ప్లాన్ లేకుండా వర్క్ స్టార్ట్ ఎ చేస్తే కన్ఫ్యూజ్ అవుతాం కదా కన్ఫ్యూజ్ ఉంటది.
ఆ మీ ఆఫీస్ టైమింగ్స్ ఎంత హలో హలో
థర్టీ కిష్
హలో మీ ఆఫీస్ టైమింగ్స్ ఏంటి
మార్నింగ్ నైన్ థర్టీకి స్టార్ట్ అవుంది
అవునా ఆఫీస్ కి కామెంట్ ఎలా చేస్తావ్
ఆ బైక్ లో వెళ్ళాను ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉ తది మార్నింగ్
అవును సిటీ ట్రాఫిక్ చాలా ప్రాబ్లం కదా అసలు
అవ్నసాలా కి స్వీట్ అవ్వకా ఫస్ట్ ఇంతో షార్ట్ మీటింగ్ ఉంటా
అవునా డైలీ మీటింగ్
ఆ ఎస్ డైలీ స్టార్ట్ప్ రుటీన్ లాగ ఉంటది కొంచెం
అందరు ఏం డిస్కస్ చేస్తారు అస్సలు
కేమంట్ కె ఎస్డే వర్క్ ప్రోగ్రెస్ చండు టుడే టాస్క్ డిస్కస్ చేస్తామ్
స్టమ్ వర్క్ ఇంపార్టెన్స్ కదా యెలో
ఎగ్జాట్లీ టిమ్ కోర్డినేషన్ లేకపోతే ప్రోజెక్ట్ డిలే అవుతుంది
ఆ మార్నింగ్ వర్క్ ఎలా ఉంటుంది
ఆయూజల్లీ మార్నింగ్లో ఇంపార్టెంట్ టాస్క్ కంప్లీట్ చేయాలి అని ట్రై చేస్తా
ఆ ఎందుక్ మోర్నిింగ్ లో
ఆ మార్నింగ్ మైండ్ ఫ్రెష్ గా ఉంటది కదా అందుకోసం
కరెక్ట్ ఆఫ్టర్నూన్ లో కొంచెం టైర్డ్ ఫీల్ అవుతావ
అవును లంచ్ బ్రేక్ తర్వాత కొంచెం స్లీపీ ఫీలింగ్ ఉంటంది కదా మనకి తినడ్తోనే నిద్ర వస్తాంది
ఉహుమ్ మీ లంచ్ బ్రేక్ టైమ్ ఎంత
ఆ ఎరౌండ్ వన్
అవున లంచ హావ నుంచి కేసు కున్నావ
ఆ సమ్టైమ్స్ సోం ఫుడ్ లేకపోతే బయట నుంచి లేకపోతే క్యాంటీన్
క్యాంటీన్ ఫుడ్ ఎలా ఉంటది బాగుంటదా
ఓకె ఓకె ఉంటది కానీ హోమ్ ఫుడ్ బెటర్
అండ్ చివరెక్ లో ఫ్రెండ్స్ తో మాట్లాడతారా లేకుంటే ఏం చేస్తారు
అవును లంచ్ టైమ్ లో చాల క్యాజువల్ కన్వర్సేషన్స్ ఉంటాయి బయట వాకింగ్ అట్ల చేస్తామ్
వర్షెస్ గురించి డిస్కస్ చేస్తరా
ఆ సమ్ టైప్స్ కొన్ని రోజు తున్న వర్క్ లోడ్ ఎక్కువ ఉంటది కదా అట్ల డిస్కస్ చేస్తాం
భు
ఆ టాస్క్ ప్రియారిటీ డిసైడ్ చేసి స్లోగ కంప్లీట్ చేస్తాను
బెడ్లెట్స్ ప్రెజర్ ఏమైన ఉంటదా
ఆ ఉంటది కదా కొన్ని ప్రాజెక్ట్స్ అర్జెంట్ గా కంప్లీట్ చేయాలని ఉంటది కదా ఇగ అట్ల వర్క్ ప్రెజర్ ఉంటది
అహ మి మ్యానేజర్ స్ట్రిక్ష
స్ట్రిక్ట్ర కాదు బట్ వర్క్ క్వాలిటీ ఇంపార్టెంట్ అని చెప్తారు
ఇట్స్ కాల్
ఇంకా ఆఫ్టర్నూన్ క్యాజ్యవల్ మీటింగ్స్ ఎక్కువ ఉంటాయి
ఓ అవున మీటింగ్స్ లాంగ్ గా ఉంటాయ
ఆ సమ్ టైమ్స్ ఇట్స్ ఎక్కువ మ్యాటర్ ఉంటే ఎక్కువ ఉంటది లేకపోతే షార్ట్గా ఉంటది
మీటింగ్స్ ఎక్కువ అయితే వర్క్ కంప్లీట్ చేయడం కష్టం కదా
ఆ అవును కాబట్టి షార్ట్ మీటింగ్స్ బెటర్ కానీ ఎక్కువ షార్ట్ మీటింగ్సే ఉంటాయి ఎక్కువ
అవునా ఈవనింగ్ వర్క్ ఎలా ఉంటది
ఆ ఈవినింగ్ లో పెండింగ్ టాస్క్ వినింగ్ చేయడానికి ట్రై చేస్తాను
ఉమ్ ఆఫీస్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది
ఆఫీస్ అరౌండ్ సిక్స్
ఆహా ఆఫ్టర్ వర్క్ గా ఏం చేస్తావ్ మరి ఖాళీయేనా
ఆ ఆఫ్టర్ వర్క్ అంటే ఇగ ఎళ్ళే సర్ కి కొంచెం లేట్ అవుద్ది ఆ కొంచెం ఎళ్ళి రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి అలా కూర్చుంటాం
ఇంటికెళ్ళేసరికి ఎంత టైమ్ అవుతుంది
ఆ ఫార్టీ ఫైవ్ మినిట్ ఫ్ అట్లా తీసుకుంటది ఇంటికెళ్ళేసరికి
ఇంటికెళ్ళినాక డిన్నర్ చేసావా
ఆ డిన్నర్ అంటే ఆ ఎయిట్ థర్టీ అప్పటి వరకు చేస్తాం ముందయితే స్నాక్స్ అట్లా తిని రెస్ట్ తీసుకుంటాం అనిసి
డిన్నర్ తరువాత మరి
డిన్నర్ తరువాత ఏముంటాయి సమ్ టైమ్స్ మూవీ చూస్తాను లేకపోతే ఫోన్ సోషల్ మీడియా యూజ్ చేస్తా రీల్స్ అలా
రీడింగ్ హ్యాబిట్ ఉందా ఏమన్నా
ఊ
రీడింగ్ హ్యాబిట్ ఉందా ఏమైనా
ఆ ఉంది కొన్ని రోజు టు బుక్స్ కూడా చదువుతాను అలా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు
ఏమేం బుక్స్ చదువుత
ఏమేం బుక్స్ అంటేనా క్యాజువల్ గా ఉంటాయి కదా
ఓకే నైస్ హాబిట్ అండి
ఉమ్మ్ మీరు నువ్వు చదువుతావా
నేనా నేను కూడా చౌతా
ఆ ఏం బుక్స్
నేనా ఇట్లా స్టోరీస్ తుంటాయి కదా
ఉమ్మ్
ఉమ్మ్ అవి
అవునా
ఉమ్మ్
ఇంకా నై నైట్ లో లెవెన్ ఎమ్ పి సి
వెళ్లేరోజు ఇంగ అలా ఉంది.
ట్రై చేస్తాను రొటీన్ మెయింటైన్ చేయడానికి కానీ వీలు వట్టి ఆ మీ హలో
ఉమ్ మా చెప్పు
వీకెండ్స్ లో ఫ్రెండ్స్ ని కలుస్తాను. లేకపోతే షాపింగ్ కన్నా వెళ్తాను. బోర్ కొట్టకుండా
అవునా ట్రావెలింగ్ కి వెళ్ళడం ఇష్టమా
ట్రావెలింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చాలా ఇష్టం. ట్రిప్స్ ప్లాన్ చేసి ప్లస్ తగ్గిపోతది కదా కొంచెం రిలీఫ్ అనేది ఉంటది.
నిజమే కదా వర్క్ లైఫ్ ఇంబాలన్స్ ఇంపార్టెంట్ కదా
ఎగ్జాక్ట్లీ వారికి ఇంపార్టెంట్ బట్ పర్సనల్ లైఫ్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ ఉండాలి కదా హెల్త్ చూసుకోవాలి.
ఉమ్ ఇంకా మరి ఇంకా ఏదైనా ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటున్నావా
చూడాలి ఇప్పుడైతే ప్లాన్ ఏం లేదు.
ఉమ్
ఉమ్
ఏమేం మేం ప్లేసెస్ అంటే ఇష్టం నీకు అంటే ఎటు వెళ్దాం అని ఏదైనా ప్లానింగ్ చేస్తున్నావా.
ఇప్పుడైతే ఏం ప్లాన్ చేయట్లేదు చేద్దామని అనుకుంటున్నాం తిరుపతికి అట్లా
ఆదమ్మ వాళ్ళ ఇప్పుడు
తిరుపతి కట్ల ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నాం ఇంకా ప్లాన్ అయితే ఏం లేదు.
ఆహా
ఇంకా
తిరుపతికి ఫ్రెండ్సా ఫ్యామిలీ తో వెళ్తావా
ఫ్యామిలీ తోనే వెళ్తాం.
ఆ అవునా ఉమ్
ఇంకా
ఉమ్ ఇప్పుడా హలో హలో
హలో
ఆ చెప్పే ఇంకా మరి ఇంకా ఏంటి సంగతులు మరి
ఇంక అంటే నువ్వే చెప్పాలి ఏం చేస్తున్నావు
మీ ఆఫీస్ లో ఏమైనా వేకన్సిస్ ఉన్నాయా
వేకేన్సీస్ అంటే ఇప్పుడేమి లేవు కానీ ఉంటే చెప్తాలే
అవునా లే ఓకే
ఉ ఇంకేమైనా ట్రావెలింగ్ ప్లాన్ చేస్తున్నావా
ఆ చేస్తున్నా
ఏటు
ఇంకా ఎటయినా నేను కూడా అదే అనుకుంట పోవాలి ఇంగ అనేసి
ఇంకేంది ఫ్రెండ్సా
ఉ ఫ్రెండ్సే ఎప్పుడంటే నెక్స్ట్ మంత్ అనేసి కుంటున్నా ఆ వస్తావా నువ్వు మరి చెప్తా
ఆ చెప్పు వన్ వీక్ ముందు ట్రై చేస్తా
ఓకే మరి ప్లాన్ చేసే ముందర నీకు చెప్తా రెడీ అయ్యేసి ఉండు ఓకేనా
ఓకే
ఉ సరేలే మరి బాయ్ ఉ బాయ్ అస్ట కాచ్చ